హలో బాగున్నారా
ఆ బాగున్నామండి
మీరు ఆ బాగున్నాం బాగున్నాం మీ దగ్గర ఫంక్షన్ చేస్తారా
ఆ మేమ్ ఫంక్షన్స్కి వెళ్తాం నైట్ టైమ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటది కదా నైట్ ఫంక్షన్స్ కే వెళ్తాం
ఇప్పుడు ఉగాది ఉగాది అయ్ అయిపోయింది కదా ఎట్లా చేసుకున్నారు ఉగాది
ఉగాదా బచ్చల్ చేసాము పొద్దుగాలనే లేచి తల స్నానం చేసి ఈ పిల్లలు ఆకలైతుదంటే రండి అందుకే ఇంకా పొద్దుగాల్నే వాళ్లకి ఫస్టు చేసే ఆ స్వీట్స్ చేసేసాను ఫస్టు టీ అన్నం చేసా తీ అన్నం చేస్నాకా కొంచెం కొంచెం తీ అన్నం వండినాక సేమ్యా వేసాను సేమ్యా వేస్నాకా మళ్ళా తి అన్నం చేసి సేమ్యా ఎగిన తర్వాత బత్సాలకి ప్రిపరేషన్ చేశాను.
ఆ ఆ మేము కూడా చేసాం మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్ లేసి
ఆ ఆ
మార్నింగ్ మనింగ్ మర్నింగ్ మార్నింగే లేసి ఉమ్ మొత్తం ఇల్లు కడుక్కున్నాం నైట్ కూడా కడుక్కుంటాం కని మార్నింగ్ కూడా కడుగుతా కడిగి ప్చ్ ఆ ఏముండద్ దండి ఊకి మొత్తం మ్యాప్కిన్ తోటి తూడవడమే కదా మ్యాప్ తోటి తోడిష్యం ఛ వాళ్ళు లేస్తారుగా పిల్లి లేచినప్పుడు ఆకలి ఐతది అని అన్ ఆ చేస్తాం ఇగా అయ్
ఏం చేస్తారండి పిల్లలు ఏమ్ తింట్రూ తీ అన్నం చేస్తారా మీకు ఏదంట ఇష్టం స్వీట్స్లలా మరి
కో బొబ్బట్లు గ్యారెలు
అవునా చేసుకోరా
హలో
త ఆమ్స్
చెప్పండి గులాబజమన్ సాయంత్రం వేసుకుంటా మార్నింగ్ చెయ్యం
అవునా అంటే మీరు మీకు చేయడం వచ్చా
ఆ మళ్ళీ కదకి పిండి కలపడమే పిండి కలిపి బాల్ చేసి అది వయించి చిక్కర పక్కన బట్టి అందులో వయడమే దాంట్లో చేయడమే కాదు రాని బదులు కూడా ఈజీగా చేసుకోవచ్చు చపాతీలు ఇస్తనే కాకపోతే దా నూనెలో బాల్స్ తట్ వేయాలి పాకం పాకం అంతా ఎవరి బెల్లం వేసి పాకం పట్టడమే ఇప్పుడు చక్కర అనా వేసుకోవచ్చు వాట చక్కర అన్న బెల్లం అన్నప్పుడు వాటర్ పోసి పాకం పట్టాలే ఇక కాసేపు నుంచిుతే ఏము ఉండయి దాంట్లో
ఆ అంతే అండి అది కూడా నిజమే
హలో
ఆ చెప్పండి
మీరేం వేసుకుంటారు మీరేం చేసుకు చెకుంట్రూ
మేమా మేము మామలుగా అప్పుడప్పుడు స్వీట్స్ చేస్తేనే ఉంటాం మా పిల్లలు అన్నీ తింటూనే ఉంటారు ఇంకా వాళ్ళకి ఇష్టం అని అన్నీ చేస్తూనే ఉంటాండి
గులాబ్ జామ్ నాకు చాలా ఇష్టం నా కూడా
ఇప్పుడు ఫిష్ వేడి చేద్దామని ఫిష్ కర్రీ పెట్టాను వాళ్ళు ఈవినింగ్ కదండి కొంచెం ప్రసిడెట్లోనే
అన అవుతున్నానుకా మేము కూడా ఆ ఇంకా ఏమేమి చేద్దామని కున్నాం స్పెషల్ ఉగాది రోజు నిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం
ఆ అక్కడ వేసుకున్నార ఉగాది
ఉగాది పచ్చడి చేసుకొని ఆడికెళ్తాం అక్క నేను జేయిస్తా చేసి మళ్ళా ఈవినింగ్ కల్లా వస్తాం మల్లి మన ఇంట్లో పనులు మనకి కే ఉంటాయి కదా
అవును ఎట్లా చేస్తారండి ఉగాది పచ్చడి
ఆంట్లోకి ఉప్పు వెయ్యం
ఎట్లా సార్
మాడికాయలు కోయడు మడి లు ఫస్ట్ మనము
ఇక్కనేే ఆడ్కో కానీ అలా పోకు నాన్న మషపోయి నావ గగు
హలో
చెప్పండి
ఏ ఫస్ట్ ఫస్ చింతకా నాన్న పెడుత చింత చింత ప నానబెట్టి మేము పన్లు చేేసుకుంటాం ఇక పన్లు చేేసుకున్న తర్వాత కుసేపూ పైపుింద మంచిగా ఫ్రెష్గా చేతులు కడుక్కొని
అ
కోసుకొని దాంట్లో వేస్తాం ఏ ఏ పాకు పువ్వు ఉంటది కదా ఆ పువ్వు తెంపి అందులో వేస్తాం ఆ పువ్వు తెంపి అందులో వేస్తాం బెల్లం ఉంటే ద కట్ చేసి మంచిగా మెత్తగా దంచుకోవచ్చు అంటే క మెత్తగా తీసుకోవాలి అవి మెత్తగా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకని అందులో వేస్తాం వాటర్ పోసి ఇప్పుడు చింతకాయ ఉంది కదా దాన్ని నీళ్ళు మంచి పిస్కి తంట్లో పోస్తాం చింత కూడా అలేస్తాం బాగా కలుపుతాం కలిపిన తవా చింతకాయ పైకిొస్తుంది చింతకాయ పైకి వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి పిండి మళ్ళా దా స్పూన్ తో బయట తీసి అందులో ఇక మొత్తం ఒకసారి కలిపి అందరికి ఇచ్చేసరికి ఉగాది పచ్చాడి అయిపోతుది ఇక మాకు అంతేకా
ఉ
మీరు శ్రీ రామ నవమి కి ఏం ప్లాన్ చేస్తున్నారు తమన్నా మకి
అ ఇక్కడ గుళ్ళుల్ల బాగా చేస్తారండి
మ హలో హలో మేమైతే ఇక్కడ భద్రాచలం ప్లాన్ చేస్తున్నాం మా డాడీ వాళ్ళు రారట రాను అంటున్నాడు పని ఉందంట
ఆ
అందుకనే మా డాడీ రట్లే వస్తే వస్తన్నాడు సాయంత్రం వేసుకోొచ్చుగా పని అంట అంటే ఏమో అంటున్నారు చూడాలి ఆ రోజు
మరి రిక్వెస్ట్ పట్టచుగద మీ డాడీ రిక్వెస్ట్ చేయాచుగద ఉ హ
మీరేం ప్లాన్ చేస్తున్నారు ఇగ ఆ రోజు
ఉహ్ మీమా
ఉ
ఏం లేదండి మనకంటూ ఏం పనులు ఉంటాయి ఆ ఇ అదే రోజు కొద్దిగా లేసి పం మామూలు కాకుండా పండగ రోజు కొంచెం తోర్ణాలకు మామిడకులు కట్టడం
హలో ఎం
బయటా విను సున్నామ్మా వయసు నినిపిస్తుున్నా
చెప్పండి
ఊ అట్లా వేసుకుంటా ఉండి మేము మా ఆ వినిపిస్తుందండి వినిపిస్తుందా
ఆ విన్
ఉ కొంచం కొ అట్ల ముగ్గులు కలసేయడం అలా వేసుకుంటాం మళ్ళీ ఇల్లు కడిగేసి ఇంట్లో దీపం పెట్టుకుంటాం కొబ్బరికాయ కొడతాం మళ్ళ ఏమన్నా స్వీట్స్ వేస్తాం అలా చిన్న
మేం శ్రీరామనవమి రోజు ఎక్కువంది మేము ఫస్ట్ పూరి అంటే బ్రేక్ఫాస్ట్ స్ ఏం ఉంటది దోశలు పూరీలు ఇట్ా అంటే ఎక్కువ దోశాలు ఉ తప్పాలు ఉంటాయిదా ఉ తప్పాలుతో ఏ వాంటరు
ఆ దోసపడ్ ద చేసార్ అదల్ తెలు చతప్పం
ఆ ఊ తప్పము ఆ దోశపిడి దానికి సపరేట్ పిండి అనేది ఉండదు దోశపిిండి తోట వేసుకో కోవచ్చు కావాలంటే మేముైతే ఇడ్లీ పిండిలో లైట్ వాటర్ కలుపుకొని వేసుకుంటాం రూజ అసి వస్తే వస్తా లేపోతే లేదు అవి చేస్తాం అవి ఇంకా దోశలు ఇడ్లీలు పూరి ఇవి ఇవి మన ఇంట్లో వసుకునేట్టి వడ అంటే ఇప్పుడు ఇడ్లీ పిండి ఉందా దాంట్లో మైదా వేసి ఆ వడాలు వేసుకోవచ్చు బండాలంటే ఆ ఇడ్లి పండి ఇలా వాటర్ మైదా పిండి కలిపి వాటర్ కొన్ని పోసుకొని కలుపుకుంటే ఒక మిక్చర్ అవుతుంది ఆ మిక్చర్ ని మనము వడవడాలు కూడా వేసుకోవచ్చు
ఇదల్ రెండు కాలు బేట అది హ ఇగి తనిీమ పెట్టిింద వాన పెట్టింద కళ చేసింది అలా కాళతాను ఆ చెప్పండి వెంక చంది వెంక చంద అమ్మైసు ఆ.
ఆ వినిపిస్తంది. ఉమ్ ఏందే. ఇంకేం పని షాపింగ్కెల్తారా మీరు.
ఉమ్ వెళ్తా అండి షాపింగ్ కి. షాపింగ్కి వెళ్దామ అప్పుడప్పుడు పిల్లలకి బట్లు తేవడం తెచ్చుకుంటాం చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటాం
బాధే చేస్కుంటారా
ఆ చేస్కుంటాం వెళ్లి బట్టల్ దేవడం అవన్నీ చిన్న చిన్నవి జేస్తనే ఉంటనండి
మేము కూడా ఫంక్షన్స్ కెళ్తాం పెళ్ళిలయితే సంప్రదాయం జరిపి తరు మార్నింగ్ అంటే చాలా కష్టం పిల్లలకి స్కూల్స్ ఉంటే అంటే సా మధ్యాహ్నం అంటే ఓకే హాల్డేస్ ఉన్నప్పుడంతా ఓకే మధ్యాహ్నము సాయంత్రం ఇట్లా నైట్ పార్టీస్ ఇట్లా ఏమైన్నా ఉన్నా కాని ఇట్లా ఇట్లా నైట్ పార్ట్స్ ఇట్లా ఎమనునాగాని మార్నింగ్ వాళ్ళకి హాల్డే లె హాల్డే ఉన్నా గాని లేపిన హాల్డే లేపోతే ఫుల్ కష్టం నైట్ నైట్ రావాలె
అవునండి నిజంగా
అట్టనే బర్డేస్ కూడా చానా జరుపుకున్
అవునండి కాల్ వస్సున్నట్టుంది చూస్కోండి ే చ నక్ జెయ్ ప్పు
హలో హలో
హ హలో ఆ చెప్పండి
సరే ఆ చెప్పండి
థ్యాంక్ యూ అండి
హ్మ్ థ్యాంక్ యూ కార్య అప్ నుంచు